హలో.
చెప్పండి.
ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదు ఖాళీనే మీరేం చేస్తున్నారు.
నేను ఇప్పుడే ఆఫీస్ కొచ్చాను.
ఓకే తిన్నారా.
అ ఆ తిన్నాను మీరు.
ఏం కర్ నేనా తినలేదు.
ఎందుకండి.
ఏమో తినాలనిపించట్లేదు.
ఎవరైనా గుర్తొస్తున్నారా బాగా.
నాకు ఎవరు గుర్తురారండి.
అదేందే మీకు బ్రెయిన్ ఉంది కదా.
మీరు తిన్నారా.
ఆ మేన్ తిన్నాము..
ఏం కర్రీ చేసారు.
చికెను, మటను, ఫిష్, ఫ్రాన్సు, ఎగ్ ఇయన్నీ. తిన్నాం అనుకున్నాను బట్ అంత బడ్జెట్ లేక. ఏదో పప్పుతొ అలా గానీ చేశాను అన్న మాట ఈ టయానికి.
ఓకే పప్పు మీరే చేసారా.
పప్పు నేన్ చేయలేదు. పప్పు నీ. ఆహా అలా కాదు పప్పుని వేరే వాళ్ళు పండించారు యాక్చువల్ గా అక్కడ పండిస్. అ అది మేము షాప్ దగ్గర కొనుక్కున్నాం పప్పునే వాళ్ళు ఎక్కడ అమ్ము. కున్నారంట అవి మా షాప్ మా పక్కన షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర వచ్చాయి. అక్కడ పోయి కొనుక్కకుని మా ఫ్రెండ్ చేసాడు అంటే పప్పుని మేము బయట షాపు లో కొనుక్కున్నాం. పప్పును మేం తయారు చేయలేదు.
మీరు పప్పు కర్రీ చేసారా మీకు వస్తుంద అని అడిగాను నేను.
ఓకే అండి పప్పు ఖర్రీ చేస్తాం మీరు పప్పు చేసారా అంటే నేను ఇనుకోలా అను. న్నాన మాట. క్లారిటీ లేదు మీ మాటల్లో.
అవునా సారీ.
ఇన్ ఏంది మీ ఊరు నెల్లూరా.
అవునండి మీది.
మాది నెల్లూరు పక్కనే.
ఉహు మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటారు.
మేము ప్రజెంటూ. ఒక అట్ట పక్క అట్ట పెట్టె మీద పడుకోనున్నా నేను.
ఉహు.
మా ఆఫీస్ లో కొంచెం బ్రేక్ ఇచ్చారన్నమాట ఈవెనింగ్ కదా.
ఓకే ఏం చేశారు మార్నింగ్ నుంచి.
మార్నింగ్ నుంచి చాలా పెద్ద పెద్ద పనులు చేసాం మేము. మేము సోషల్ సర్వీస్ చేస్తాం అన్నమాట.
ఉహు.
అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాం మా ఆఫీస్ లాంచి
ఓకే
వ్మ్ అలా అన్నమాట మీర ఎప్పుడైనా అలా సోషల్ సర్వీస్ చేశారా
లేదండి చేయలేదు
ఆహా అంత మంచి అలవాట్ లేవ్వా మీకు
లేవండి
ఎందుకంటవు
ఏమో తెలీదు నన్ను అట్లా పెంచారు మా ఇంట్లో వాళ్ళు
ఓహో మీ ఇంట్లో వాళ్ళందరూ సెల్ఫీష్లేనా అయితే
కాదు నేనొక్కదాన్ని
నువ్వ్ ఒక్కదానివి సెల్ఫ్ ఇష్టా
అవును
అలా ఉండకూడదండి చాలా తప్పు
సరే ఉండను ఇంక నుంచి
ఇక నుంచి ఉండారా
ఉమ్
హ్మ్ మీరు
వ్మ్ చెప్పండి
ఇందాక కాల్ చేసారు కదా
అవును
తెలియని వాళ్ళతో ఇదేనా ఫస్ట్ టైం మాట్లాడటం లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడార ఇలానే
ఇప్పుడేనండి మాట్లాడడం
ఓ తెలియని వాళ్ళతో కూడా మాట్లాడతారా మీరు
ఆ మాట్లాడతాం
హ్మ్ వెరీ గుడ్ అండి మంచి డిసిషన్ తీసుకున్నారు మీరు
వ్మ్ అవును
ఇహ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు
నేనా పడుకొని ఉన్నాను
అవునా
వ్మ్ మీరు
ఎడికి పుట్టండి
నేను పప్పు ఎలా చేస్తారని అడిగా మీరు చెప్పలేదు నాకు అప్పటి నుంచి హలో
ఏం సంగతులండి ఇంకా
నేను ఇందాక అడిగ మిమ్మల్ని పప్పు ఎలా చేస్తారు అని మీరు ఇంతవరకు నాకు ఆన్సర్ చెప్పలేదు.
ఓ అవునా అండి పప్పు మాములుగా మా నేను చేయలేదండి అద్ ది మా ఫ్రెండ్ చేశాడు యాక్చువల్ గా నాకు పప్పు ఎలా చేయాలో తెలుసు
తెలుసా వచ్చా మీకు
ఆ నాకు కర్రీసు చాలా బాగా చేస్తాను నేను కర్రీసు ఎస్పట్ అన్నమాట కర్రీస్లో నేను మీరు చేసార కర్రీ
నాకు రాదండి అందుకే చెప్పండి నేర్చుకుంటాను
ఆ అట్లనే చెప్పండి ఏదైనా ఒకటి మాట్లాడుతా ఉండండి మీరు పప్పు గురించి, కర్రీస్ గురించి ఇంకా దీని గురించి అయినా
ఆ పప్పు ఎలా చేసారో చెప్పండి నాకు ప్రాసెస్సు
ప్రాసెస్సా పప్పు కుక్కర్లో యేసుకోవాలి కుక్కర్లు వేసుకొని ఎన్నిపప్పు అంటే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు అయినా ఫస్ట్ కుక్కర్ లో వేసు
అన్ని స్లోగా చెప్పండి
అవునా ఆ పప్పుని కుక్కర్లో బాగా కడుగేసి కుక్కర్ లో యేసు కొని వాటర్ ఇంత కొలత పెట్టుకోవాలి కొలత పెట్టేసు పప్పుని ఆ మరిగించాలి ఒక ట్వంటీ మినిట్స్ ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత
ఎన్ని విజిల్సు ఎన్ని విజిల్సు
ఆ తర్వాతనేమో సిక్స్ విజిల్స్ సిక్స్ విజిల్స్ అండి ఆ పప్పును తీసేసుకోవాలి
మ్మ్
అవన్ని బాగా ఉడికిపోద్ది దా ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాంట్లోనే పక్క తీసుకు పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్
మ్మ్
అవి యేసి కొంచెం కారం
పచ్చిమిర్చి కూడా యేస్తారా పప్పులో
మ్మ్ వేస్తారండి ఎక్కువ యేయ్యాలి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట పప్పు మిర్చి
ఓకే
అని దాన్ని బాగా కాల్చి అదే
ఉను
మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ ఇంకో ఇంకొ త్రీ విజిల్స్ వచ్చేదాకా మళ్ళీ హీట్ చేయాలి
ఉనా
ఆ పప్పు మంచిగా తయారు అవుద్ది తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ వెలిగిచ్చేసి గ్యాస్ మీద
మళ్ళీ నా
తాలింపు యేసుకోవాలి సపరేట్ గా తాలింపు అంటే ఐ మీన్ కోపు
ఏమేమి వేసారు
ఆ దాంట్లో ఆవాలు యేస్తారు జీలకర్ర వేస్తారు ఎండు మిర్చి వేస్తారు కరివేపాకు యేస్తారు వెల్లుల్లిపాయలు యేస్తారు ఇవన్నీ ఏయ్యాకపోతే అది పప్పు కాదండి
ఓకే చెప్పండి హి హి
ఆ అవన్నీ ఖచ్చితంగా యేయ్యాలి అయన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పప్పు
ఆ పప్పు ది ఈ ఈ పోపులో తిరగుమాతలో వేయాలా
ఆ పప్పులో తిరగమాత వేయాలన్నమాట
ఆహా
మామలు కాదు పప్పులోనే తిరుగుమాత వేసిన్దాన్ని పప్పులు వేసేసి కలిపేసేసి పక్కన పెట్టుకొని మంచిగా అన్నం వండుకొని అలా దాంట్లోకి రెండు మూడు వడియాలేయించుకొని అలా తినేసామనకో ఆ ఓ గుమ్మడి ఒడియాలుంటాయి బియ్యపోడియాలుం టాయి ఆ గుమ్మడికై ఒడియాలే
తెలీదు నాకస్
కై ఒడియాలండి మొన్నే రీసెంట్ గా మా ఆవిడన్ తీస్ కెల్ల మా అమ్మోమొల్ల ఇంటికి
ఓహా మీకు మ్యారేజ్ అయిందా
ఆ అయింది మ్యారేజ్ అయింది నలుగురు పిల్లలు
ఆహా
ఒక పిల్లోడెం కాన్వెంట్ చదువుతుడు ఇంకో పిల్లోడెమో వో ఆ ఫిఫ్త్ క్లాసు
ఊహు
ఉ ఇంకో ఇద్దరు పిల్లలేమో వాళ్ళు కూడా ఎల్కేజీ యూకేజీ అలా అనమాట
ఊహు
హూ అలా చేస్తారన్మాట ఒక్కోరు ఒక్కో పని ఆ చేస్తారండి గుమ్మనకాయని కట్ చేసేసి వాటిలో మంచిగా మిన ప్ హూ తెలుసు బాగా తెలుసు నాకు నేన్ మాస్టర్ చెఫ్ అండి నాకన్నీ తెలుసు
అవునా నాకేం తెలిదాండి అసలు ఒంటలే రావు నాకు
నేను నేర్పిస్తా కదా డైలీ నాకు ఇట్లానే అప్పుడప్పుడు కాల్ చేస్తుంది నేను వంట చెప్తా ఉంటా మీరు చేస్తా ఉండండాల పేనం మీద పెట్టేశాయి అయిపొద్ది టెన్ మినిట్స్ లో కర్రీ అయిపోది గుమ్మడికాయని కట్ చేసి బూర్దు గుమ్మడికాయలు తెచ్చుకొని దాన్ని మంచిగా కటింగ్ చేసి వాటి నీటిగా ముక్కలు ముక్కలు చిన్న చిన్న పీసెస్ లా గ్రీన్ కలర్లా కాదు వైట్ కలర్ లో ఉంటది అది గ్రీన్ కలర్ లో ఉంది దాన్ని మీద మొత్తం వైటు గుం టాది ఆ కాయ తెచ్చుకొని నీట్ గా కడిగేసుకొన్ దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి దాన్ని దాంట్లో ఉప్పు కారం పసుపు ఆయన్నేసి తల మింద పిండి పడది వామ్మో మినప్ మినపిండి అవి కలిపేసి ఆ మినుములు దానికి పచ్చిమిరపకాయలు ఇవన్నీ డే మంచిగా మిక్సీ పట్టేసి దాన్ని మధ్య కలిపేసి వాటిలో కలిపి
గుమ్మడికాయల్లో దాన్ని తీస్కపోయి ఉండలు చేసి గుమ్మడికాయలు అయితే దంచుకోవాలి అదంచి దాన్ని లేచేసి ఎండబెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న తర్వాత ఆ ఎండ బెట్టాలే ఆ ఇది బాగా ఎండిపోయేంత వరకి ఇన్ని డేస్ అన్ని డేస్ అంటూ ఏం ఉండదు బాగా ఎండబెట్టుకొని
తర్వాత
ఆ ఎండేదాకుంచి తర్వాత తీసేసుకోవచ్చు ఆ తర్వాత సో ఈ నూన్లో వేపుకుని అప్పుడు ఇట్లా పప్పు చేసుకున్నాం కదా ఆ పప్పులో వేసు కొని అయితే నళ్ళు నంచుకొని టేస్ట్ చాలా బావుంటది, చాలా బావుంటది టేస్ట్ టు మీరెప్పుడన ట్రై చేయండి ట్రై చేస్తేనే కద తెలిసేది ఏదైనా గూడా
సైడ్ ఉండవవి నార్మల్ గా పిండి వడియాలు ఉంటయి గదా అవితె అవి ఉంటయి
ఉమ్ పిండి వడియాలు ఉంటయి అన్ని రకాల వడియాలుంటయి అప్పుడప్పుడూ ఏం జేయాలంటే మీరు యూట్యూబ్ యూజ్ జేయల్లి యుట్యూబ్ లో హ హోమని టైప్ సబ్ ఒడియాలు అనుగొట్టవనుకో దాంట్లో డిఫ్ ఫరెంట్ డిఫరెంట్ సే టైప్స్ కనిపిస్తయన్నమాట మీకు
ఎక్కడ మీ ఊరు
అప్పుడు హ హా అమ్మమ్మ వాళ్ళు జేసారు వాళ్ళ దగ్గరె తింటా అమ్మమ్మ బా మా అమ్మమ్మ వాళ్ళు భద్రచలం
ఓకే
మీరెప్పుడైనా భద్రాచలం ఎళ్ళారా వెళ్ల లేదా
లేదు
ఎందుకెళ్ళలేదు పుష్కరాలకి యెళ్ళాలి కదా ఓహో తప్పిపోతాన్న భయమా మీకు ఓ పుష్కరాల్లో ఉమ్ చెప్పండి హలో హలో హలో ఏమైంది మాట్లాడరు ఉన్నట్టున్డి సైలెంట్ అట్ల అవ్వకూడదు మాట్లాడాలి కాలు పుష్కరాలు పన్నేండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నమాట తెలుసా మీకు
మీరెప్పుడు విన్నారా ఇలా పుష్క పన్నెండు సంవత్సల ఒకసారి మ్ ఎనిమిది సాల్ల ఒకసారి తొమ్మిది సంవత్సరాలకోసారి జరుగుతాయనేసి విన్నరా ఎప్పుడైనా
లేదు
అవునా
ఉమ్
మీరెప్పుడన్ బద్రచలం ఎప్పుడు రాలేదయితే
లేదు
ఎళ్లాలి కదండి భద్రాచలము, పర్ణశాల ఎంత బావుంటయి టెంపుల్స్ అసల్కి అక్కడే పాపికొండలు ఉంటాయి పాపకొండ్లు దగ్గర్కెళ్ళేసి అక్కడ బోటింగ్ ఉంటది ఆ బోటు సరదాగ్ గా ఎల్లేసి బోట్ లో తిరిగి రావచ్చు మీకెపుడ్ ప్పుడు అట్ల అనిపించలేదా బయటికెల్లెసి తిరగాలి ఇట్లా సరదగా ఎజాయ్ చేయాలి లైఫ్ంతా చిల్లవాలి అనేసి ఏంటండి మరీ ఇన్ త పేషెంట్ లాగున్నారు మీరు
హ
మిమ్మల్ తిప్పేవాల్ ఎవ్వర్లేరా
లేరు
మీరు త్వరగా పెళ్లి చేసుకోండి మీ ఆయన తిప్పేస్తారు మొత్తం
చేసుకోవాలి.
ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటారు లవ్ మ్యరేజ్ చేసుకుంటారా మీరు
తెలీదు
ఓహో తెలియదా
ఉమ్
తెలుసుకోవడం అంత మంచిది కాదులేండి ఇంకా అయితే తినేసారు మీరు ఫుల్గా తినలేదా అయితే మీరు ఇవాళ ఉపవాసం చేస్తున్నారు డైటింగ్ చేస్తున్నారు అన్నమాట అయితే
అవును
డైటింగ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అండి తగ్గుతారా మనుషులు
ఉమ్
అంటే నాకు తెలియదు మరేమో మరి మీది ఇప్పుడు ఏమన్నా తగ్గుతారా ఏమో చూడాలి ఇంకా డైటింగ్ పేర్ చెప్పేసి ఫుల్ గా తినేస్తా ఉంటారు అందరూ హలో మాట్లాడండి